హలో
హలో
హలో
హలో హలో
చెప్పండి
ఆ మీరేం చేస్త మీ మీరేమ్ చేస్తరు ఆ ఎంతమంది పిల్లలండి
నాకిద్దరండి చెప్పండి మీరు వర్క్ చేస్తారు మీరు ఎక్కడ ఉంటారు అండ్ మీకు వర్క్ ఎలా చేస్తారు ఏం వర్క్ ఇస్తరు
మాది వ్యవసాయం అండి మేము కొమరంభీమ్ డిస్టిక్ దహేగాం మండల్ గొరెగుట్ట గ్రామం అండి మాది మాది వ్యవసాయం జెస్ తం
అంటే మీరు ఫార్మర్ రాండి మీరు ఫార్మారా ఒకే ఒకే ఒకే ఆ సరేనండి సరే చెప్పండి ఓకే ఓకే ఇక మీరు చెప్పండి ఇంక
మీరేం చేస్తరు
నేను ఏం చేయనండి ఖాళీగానే ఉంటానండి ఖాళీగానే ఉంటానండి వర్
తున్నర
లేదండి ఖాళీగానే ఉంటానండి వాతావరం చేంజ్ అయితది కదండి
ఆ
వె వెదర్లెక్క
మీరు-మీరు ఏమేమి ఫెస్టివల్ జరుపుకుంటరండి
మేమా రంజాన్ ఫెస్టివల్ జరుపుకుంటం ప్లస్ బక్రీద్ మొహరం అండ్ పెద్దల పండుగ గాని కూడా అవి మాకు అవి ఇవి నాలుగు చేస్తామండి
రంజాన్లో మీరు ఏమేమి స్పెషల్ చేస్తారాండి
మేము స్పెషల్ సేవలు చేస్తాం చికెన్ అండ్ బగారా రైస్ టైమ్ ఉంటే మాత్రం పెరిగి ఇక్కడ వేసుకుంటామండి
ఉ మీ ఆయన గారు ఏం చేస్తారు
మా ఆయన వ్యవసాయే చేస్తారండి మేము అగ్రికల్చర్ చేసాము
మీరేం పంట చేసారంండి
మేము అరివేస్తాం పత్తి వేస్తామ అండి
ఓకే ఓకే ఎలా ఉంటందండి మీ సైడ్ వాతావరణం
మా వాతావరణం కొంచెం వెదర్ చేంజ్ వస్త ఉంటదండి ఎప్పుడుంటడి ఇప్పుడు ఎండాకాలం కదా చాలా ఎండలు ఉంటాయి
అంటే మీ సైడ్ రెండవ పంట ఉంటదా అండి
లేదు మాకే ఉండదండి ఎందుకంటే మాక నీళ్లు నీళ్ళు అవసర నీళ్ళు ఉండేవి కాబట్టి టీ చెప్పి ఉండది మేము ఓన్లీ వర్ష వర్షం బట్టే పంట ఇస్తాం ఇక్కడ
ఓహో మీ సైడ్ కాల్ వాల్లేవా అన్నమాట
కాలు వల్ళ లేవు బోర్స్ ఇంక పడ కోషాతర్
మీది ప్రాపరు అంటే దేనికి దగ్గర ఉంటదండి
ప్రాపర్ అంటే దేనికి మేము వ్యవసాయే చేస్తాం దేనికి దగ్గర ఉండదండి మాకు
ఒకే ఒకే మీకు అందుబాటులో ఉండే సిటీ కాగానీ వగైరా
టీ అంటే చిరుపూర్ కార్నర్ ఉంటదండి
అక్కడ స్పెషల్ ఏంటండి
స్పెషల్ అంటే రంజాన్ స్పెషల్ అక్కడ హలీం ఉంటది హరీష్ ఉంటది రంజాన్ స్పెషల్ అండ్ షాప్ పింక్ కూడ మేము అక్కడికే వెళ్తామండి
ఆహా అలా కాదండి స్పెషల్ అంటే అక్కడ చూడదగిన ప్రదేశాలు ఏమన్నా ఉంటాయి కదా
అవునండి ఉంటాయి కాగానీ అంతా నాకు ఐడియా లేదండి
ఆహా ఇంకా ఇంకా వగర ఏం ఏం వర్క్లు అంటారు ఏం ఉండదు అన్నట్టు మీ దగ్గర
ఆహా మా దగ్గర వర్క్ అనేది ఉండేది ఓన్లీ మేము వర్షాకాలం చేసే పంట వ్యవస్ చ్చాందప్ప మరి ఆ ఎండాకాలం
ఆ సా సహాజాంగా మీరు ఈ మధ్య ఎక్క ఈ మధ్యన ఎప్పుడైనా ఏదన్నా వేరే ప్రదేశాలకుగ్గాని ఏట ఏటన్నా వెళ్ళారా.
అవునండి వెళ్ళానండి టూ డేస్ కిందనే మేము ఒక లాంగ్ ట్రూ కని లాంగ్ ట్రావెలింగ్ జర్నీ చేసినామండి
మ్మ్ దాని ద్వారా మీ అనుభవం ఎట్లుందండి
మా చూడండి జర్నీ అయితే మంచిగానే ఉందండి మీరు ఇప్పుడు ఎ కా మీరు ఏం పని చేస్తారు, మీరు కూడా వ్యవసాయం చేస్తా అన్నారు కదా మరి,
అవునండి మేము మేము కూడా పత్తి వేస్ త్తం మేము కూడా వరి వరి పండిస్తాం, మొక్కజొన్న పండిస్తాం మ వగైర కూరగాయలాంటివి వంకాయ గానీ, చిన్నగా మామందం టమాటా గాని చి క్కుడుగాయలాంటిది వా మళ్ళీ అల్చంద లాంటిది పండిస్తాం
వావ్ మీకు బాగానే పంటలు ఉన్నాయి అట్లా
ఆ మళ్ళా పైగా మేము మార్కెటింగ్ కూడా చేసుకుంటమండి మేము పత్తి మార్కెట్లు యాడ్ మార్కెట్కింక్ కెల్ కెల్తం ఇట్ట కూరగాయలు కూడా మార్కెట్ చేసేస్తాం
అవునా అండి
ఆ మాకు అందుబాటులో బెల్లంపల్లి లాంటి సిటీ టి ఉంది మరియు మంచ్యాలకు కూడా మేము చేసేస్తామండి
అవునా అంటే మీకు మంచ్యాల దగ్గర ఉంటాదా అండి
ఆ మాకు బెల్లంపల్లి అండ్ ఇట బెల్లంపల్లి అనుకోండి దగ్గర బెల్లంపల్లి కాని మంచ్యాల అవి రెండూ దగ్గరనే ఉంటాయి ఆ
మరి మీరు ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తార అండి ఏం వర్క్ చేస్తారు మీరు
ఇప్పుడు మేము ఏం మేం చేల్ వచ్చింది ఏం లేఅండి వ్యవసాయమే చేస్తాం మేము వ్యవసాయం అంటే మాకు గూడా అంతగా రెండో పంట లాంటిది ఏముండది. కానీ మేము దాన్ని ఆ దీన్నే మేము కాస్తంతా మంచిగా చేసుకుంటాం అన్నట్టు
ఓకే ఓకే మరి మీరు ఇప్పుడు ఎండాకాలం ఏం పని చేయరా ఇ ఇంట్లోనే ఉంటారా
ఎండాకాలం అని అంటే చేస్తామ అండి ఏదన్నా వర్క్ అంటే వేరే వగైరా ఏదైనా వర్క్ చేస్తాం ఆ మరియు ఈ ఉపాధి హామీ పని లాంటిది బండలపని వానికి వెళ్తాం మరి మా మా పొలాల్లోనే వగైర ఏదై నా బ ఇంకా ఇప్పుడు ఈ పత్తి కట్టేదం ఉంటది కదా వాటిని మేం ట్రై చేస్తా తూ ఉంటాం పీక పీకడానికి ఇవన్నీ చేస్తాం అంటే కాలం మేము కూడా ఏదో ఒక పని చేస్తామండి అక్కడక్కడ చిన్న చిన్న కూరగాయలు కూడా పండించుకుంటాం దాన్ని కూడా మార్కెట్ చేస్తాం అవునండి మాకంటూ మాకంటూ ప్రత్యేకంగా ఒక చిన్నప్ప
మీ ఫెస్టివల్స్ కి మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారండి
మా ఫెస్టివల్స్ ఎక్కువ మేము మంచ్యాల వెళ్తాం అండి మంచ్యాల మాకు మంచిగా ఉంటది షాపింగ్ అక్కడికి వెళ్తాం ఎక్కువ శాతంగా వెంకటేశ్వర్లా చేస్తాం ఈ సి ఎం ఆర్లో చేస్తాం వెళ్తామ అండి మా ఫెస్టివల్స్ కూడా మా ఫెస్టివల్స్ మేము కూడా ఇలా టూర్లు వెళ్తాం మేము కూడా అని చేస్తాం
లేకపోతే మీరు మీ మీ ఇంట్లో ఎవరైనా చేస్తారా మీరు వంటకాలు చేస్తారా ఎక్కువ
వంటకాలు మా వైఫ్ చేస్తది. మేము ఇంకా చేస్తాం అండి నాకు ఫేవరెట్గా మంచి వంటకం అని అంటే చికెన్ కర్రీ
అవునా అండి చికన్ కర్రీ బాగా చేస్ చేస్తరా అండి
అంటే వగేర వంటకాలు ఇంకా చేస్తాం కాకపోతే ఏంటంటే చికెన్ కానీ బగార రైస్ గానీ చాలా బాగా వండుతా
అవునా
అవి గూడ మాక్ పోఆ చాలా బాగా వస్తాయ్
ఓకే ఓకే
అవన్నీ కూడా మేము వండుతాం అంటే మా పక్క వాళ్ళని కూడా పిలిపిచ్చి తినిపిస్తాం మాకు ఇంకా మంచీ మంచి వంటకాలు వస్తాయండి ఇంకా కూడా
మీకు ఫెస్టివల్ ఏముంటదండి
అంటే సేమ్ స్స్ మ్యాక్ కూడా ఎక్కువ ఫెస్టివల్ అంటే మొహరం బాగా జరుపుకుంటామ అండి మేము మొహరం మరియు జండ పండుగని మొహరం మరియు గ్యారిం జెండ పండుగని దాన్ని మేము బాగా జరుపుకుంటమండి మొరంలో టెన్ డేస్ మేము కూడా అన్ని తలిరా ఆ ఆ అవునండి మేమి ఇంకా ముస్లిమ్స్ ఆ ముస్లిమ్స్ ముస్లిమ్స్ అనేది ద ఏన్నది ఎవరైనా జరుపుకోవచ్చు ఈ పేర్ల పండుగ ముస్లిమ్స్ జరుపుకోవాలనేది క ముస్లిమ్స్ అని పిర్ల పండుగ అనేది అందరి పండుగ కదా
అవునా అండి
ప్రతి ఒక్కరు జరుపుకోవచ్చు మేము బాగా పది రోజులు బాగా జరుపుకుంటాం మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే పదమూడవ రోజు వరకు మేము మా దగ్గర దగ్గర బాగుంటుంది మీరుండి ఒకసారి విజిట్ చేయండి మా దగ్గర
సరేనండి చేస్తాను ఓకే ఓకే ఎప్పుడైనా వచ్చినప్పుడు చూద్దామండి తరి మ ఎట్ందడి అక్కడ వాతావరణం ఎట్లుంటది
మా వైపు చాలా ఎండగా ఉంటంది ఉంటుందండి ఎండ ఎండ బాగుంటుంది మా వైపు ఈ చలిదానం అన్నది ఉండది ఎక్కువ శాతంగా మా వైపు ఎక్కువ శాతంగా ఆ అడవు లేవు కాబట్టి ఇ వర్షపాతం కూడా చాలా తక్కువగానే ఉంటది
ఉండది కదా
ఆ అప్పుడప్పుడు వెదర్ చేంజ్ అవుతూ ఉంటది ఈ రోజు కూడా కోల్డ్ చాలా వెదర్ చ చేంజ్ అయింది ఇప్పుడే కాస్త అంత చలి గాలులు వీస్తున్నాయి
అవ్వండి మీకు మ్యారేజ్ చెందా అండి
అయిందండి ఒక పాప ఒక బాబు
అవు ఓకే అండి అంటే వాళ్ళు స్కూల్ కి వెళ్తారు అన్నట్టు
ఆ బాబు స్కూల్కి వెళ్తాడండి పాపను కూడా ఇప్పుడిప్పుడే స్కూల్లో వేనికి ట్రై చేస్తున్నాం బాబు స్కూల్కి వెళ్తాడుండి మాకు దగ్గరలోనే స్కూల్ ఉంది ఆ దానికి పంపిస్తానండి అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వెళ్ళేస్తాడు
ఓ ఓకే
మరి ఇంకా మీకు మీ బాబ ఉన్నాడా స్కూలుకు
కే మరి ఇంకా ఏమైనా చేస్తారా
ఆ చేస్తావాంటే ట్రై చేస్తాం వగైర వగేర ఏదన్నా ఏదన్నా ఆ ఆ
ఏమన్నరాండి
ఆ ఇం ఇంకా అంటే మేము వరకంటే ఏదో ఏదో చేస్తూ ఉంటాము ఎక్కడెక్కడికో వెళ్తా ఆ ఆ
ఓకే ఓకే మీరు ఇప్పుడ అంటారు మరి ఏమైనా ఫ్లవర్ గానీ ఫ్రూట్స్ ఏమైనా
ఫ్లవర్స్ లాంటివి అనింటే బంతి బ బంతి అన్నది ఇస్తామండి
అవునా మీ ఇంట్లో మీ ఉంటాదండి
దాంట్లో ఏం లేదండి మేమన్ దరం అన్ని తీర్ల కలిసిమెలిసి ఉంటాం కలిసి మెలిసి పని చేేస్తా ఉంటాం మేము బంతి పూలేస్తాం బతుకమ్మ కమ్ తం ప్లస్ దీపావళికి కూడా మేము బంతి ఫుల్ సేల్ చేస్తామండి
అవునా అండి మీరు సేల్ చేస్తారా అండి బంతిపూలు
ఆ సేల్ సేల్ చేస్తామండి
అవునా అండి ఓకే ఓకే మరి మీ ఇంటికిడ ఏమైనా ఇప్పుడు ఫ్లవర్స్ ఓకే వగేరా వగేర మీ ఇంటికాడ ఏమన్న ఫ్లవర్ చెట్లు ఉన్నాయా అండి
మా ప్రస్తుతానికి అయితే ఉన్నాయండి బంతి, మల్లె, ఇవి మిగతా అన్ని ఉన్నాయండి
ఓకే అండి మరి బంతి అవి ఏమైనా ఉన్నాయి మీ దగ్గర
ఓకే అండి మరి ఉంటామ అండి మీ సమయం మాకు వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలండి
ఒకే నండి థ్యాంక్ యూ